హలో
అ
హాయ్ అండి ఎలా ఉన్నారు
హలో
హలో
లో ఆ చెప్
బయటకి రండి
ఆ బయటకి ఒ చన్ చెప్పండి ఏం చేయట్లేద ఆ బాగున్నామండి
ఏం చేస్తన్నర్ టిఫిన్ చేసారా
మీ చేశారా
ఆ చే చేయలేదండి చేయాలి
ఏం చేసా మేమా అట్ట అండి
హ్మ్ అట్ వేసారా అట్లు
మీరేం చేశారు
మేమి ఇవాళ ఏం వేయలేదండి రాత్రి చికెన్ వండాం అన్నం ఉంది అదే స్ కొని తిన్నాం నేను ఇంకా తినలేదండి పిల్లల్ పిల్లలేమో అట్లు తిన్నారు
హ్మ్ ఏం చేస్తున్నారు పిల్లలు
ఏం చేయట్లేదు ఆడుకుంటున్నారు పిల్లలు
బాగున్నారా పిల్లలు
మీరేం చేస్తున్నారు ఆ బాగానే ఉన్నారు పర్వాల చిన్నబ్బాయి ఏమో పనుకున్నాడు పెద్ద అబ్బాయి ఇప్పుడే బాత్రూమ్ కెళ్ళాడు ఆడుకుంటా ఏం చేస్తున్నారు మీరూ ఇంకా
ఇప్పుడే అండి టిఫిన్ చేసి కూర్చున్నారు
హూ హుమ్ ఇంట్లో వర్క్ అయిపోయిందండి
ఆ అయిపోయిందండి మీది అయిందా
ఆ అయిందండి ఏం చేస్తున్నారు మీ అమ్మగారు
ఏం చేయట్లేదండి
ఎలా ఉందండి మీ అమ్మమ్మ గారికి బాగానే ఉందా
ఆ పర్వాలేదండి బానే ఉంది
మ్ ఇంకేంటంటి విషయాలు ఈ సమ్మర్ హాలిడేస్ లొ ఎక్కడికైనా వెళ్ళారా
లేదండి మొన్నయితే బీచ్ కెళ్ళాం
ఆహా బాగుందా బాగా ఎంజాయ్ చేశారా బీచ్లో ఎవరెవరు ఎళ్లారు.
మేము మా పెద్దమ్మ వళ్ళు మా అక్కోళ్ళు మా అత్తోళ్ళు మా నాయన్ మవాళ్ళందరూ వెళ్ళాం
ఒహో అవునా అందరూ ఫ్యామిలీ ఎల్లారా
హ్మ్ సాయ్
సరే
సమ్మర్లో యాడిక్ కెల్లేదండి మీరు
ఆ ఎళ్ళొచ్చామండి బీచ్కి ఎళ్ళొచ్చాం పార్క్ కి ఎళ్ళాం ఎగ్జిబిషన్ కి ఈ ఊరికి ఊరికి ఎళ్ళొచ్చాం.
హ్మ్ బాగా ఎంజాయ్ చేసారా
బానే ఎంజాయ్ చేసావండి పర్వాలా మీరు ఎంజాయ్ చేసారా బాగా
హా ఎంజాయ్ చేసామండి
ఏమేం ఏమున్ డారండి ఇప్పుడు నీలండి
ఏం చేస్తారు ఇవాళ మీరు
ఇవాళ నేనేం టిఫిన్ ఏం చేయలేదండి. ఈరోజు అద్ కట్ అవుతుందండి మీ వాయిసు హలో హలో కొంచెం బయటికి రండి సిగ్నల్ ప్రాబ్లం